హలో హలో
హలో
హలో
వినవాడతలే
వినస్తాను వినస్తాను ఇప్పుడే ఏం చేస్తున్నారు
ఏముంది ఏం లేదు ఈరోజు
పని తెరిందా
పని దీరింద
అవునా ఏం తీరింది తీరింది
ఆ ఇప్పుడే పనిదీరింది బట్టలు పిండి
అవునా వేసిన దగ్గర నేమేమి చేస్తా
ఏమిన్నది లేష్ నా పిల్లలు కూల్ వెళద్దరిని ర చే వచ్చి వంటలు చేసి
ఆహా
ఆ ఇత్తను తోలేసిన తోలేసినాక బట్టలు పిండేసిన
ఆ
ఇంకేమున్నది మా దుడ్డని కట్టేసి దానికి గడ్డేసి మేతేసి ఆ ఇ ఇంకేమున్నది మా కుక్క పిల్లి ఉండేది చిన్నది
ఆహా
అది మొత్తుకుంటా అంటే దానికి కొన్ని పాలు పోసి
ఆ
దానికి పాలు పోసిన తర్వాతకి ఫ్రెష్ అప్ అయి
ఆహా నేను లేసి ఇల్లుకి ముగ్గు డలుగు జల్లి ముగ్గేసి అన్నం వండి కూర వండి చాాలుగా పెట్టినా మా వోని రెడీ చేసి స్కూల్కిి పంపించినాక ఏ పని చేసుకు న్న మీ
చిన్నోడుేం చేస్తుండు
మా చిన్నోడిని ఇప్పుడే పడుకో పెట్టినా ఇప్పుడే పడుకో పెట్టిన
తిన్నారా మరి
తిన్నా ఇంతసేపు తిన్నా టమాటా పచ్చడి చేసినా నిన్న చేసింది ఉంటే అది వేసుకొని తిన్నాం ఇంతసేపటి దాకా కుడుమోలు చేసిన
అవునా దేనికని
తినడానికి
తినడానికినికిే చేసినవా ఎందన్న విశేషవా
మే లేదు ఊరికే పిండి పట్టించుక వచ్చినా ఇం బెల్లం ఉంది కదా అట్లా కాలికుండాని చేసిన గాని ఆ నెయ్యి ఏసిన నెయి ఈ వేస్ట్ చేసినా మంచిగా కనిపిించలేదు నెయ్యి టేస్ట్ మరింత పోసిన నెయ్యి ఆ
ఫుళ పోసిన నెయ్యి అయిందింత సేపు
హ
ఏం చేస్తున్నారు ఇంకా
ఆ హోలీ అంటే బాగా నే జరిగింది రా
ఆ ఆ బానే జరిగింది ఆ
మరి ఎవర ఎవరి ఇంటికెళ్ళవ్ మరి
నేను ఎవ్వరింటిక వెళ్ళలేదు ఎందుకంటే ఆ ముందు రోజు చంద్రగ్రహణం అన్నారు ఆ పండుగ రోజు చంద్రగ్రహణం జరుపుకోవచ్చు గానీ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఆ రోజేం మాట్లాడినారు వరుసైనా వాళ్ళు కూడా ఇక్కడ ఎవ్వరు లేరు మా విలేజ్ లో నాకు కాబట్టి ఏం జరుపుకోలే మేము వరుస అయిన వాళ్ళు ఉంటేనే జరుపు కో గలుగుతాం కదా
ఆ
పైనోళ్లు ఎవ్వరు లేరు జరుపుకోలేదు ఆ గవ్వి గవ్వి తీసుకో ఇంకేం చేస్తున్నారు
ఏముంది
ఉం
ఏం లేంత యపడదాం ఇంకా మా ఇంటి పక్క అమ్మటోళ్ళు అమౌంట్ పత్తమ్మిరాట
ఆ
అమౌంట్ కట్టిక్కడ కడతారు అదే రాండి అంటే ఒకసారి పొయ్యి వచ్చినట్లా ఒకసేపు ఉండవన్నారు గని ఏమో బుద్దిగాలే చ్చేషినిట్గా
ఆ హా
వేరే వాళ్ళ కాడ వడ్డి తీసుకున్నారట వాళ్ళు
ఆహా ఉ
ఇంకేం చేస్తానవ్ విశేషాలు ఏమున్నాయి ఇగ టైలర్ వర్క్ కె చెయ్యాలి ఇప్పుడు ఈ బ్లౌజులు ఉన్నయి గుట్టెటి యి
అవునా
ఆ వర్క్ చేయాలె
మా దగ్గర ఫుల్ ఎండ కొడుతు తా ఉన్నది మీ దగ్గర కొడుతుందా
మా దగ్గర ఆ మా దగ్గర కూడా ఎండ కొడుతంది పని పోయినోళ్ళు వస్తారు ఇక
ఆ పన్నెండు ఒకటయితాంది కదా వస్తారు మీ దగ్గర ఏ పంటలు పండిస్తా స్తా ఉంటారు
మా దగ్గర ఏము నెయ్యి పల్లి ఆ వరి చేను ఆ గా పత్తి మిర్చి కూడా తక్కువగ న్నీ అక్కడక్కడ వాళ్ళు ఒక్కరూ ఇద్దరూ అట్ల పె టేస్తర్ అన్నట్టు ఉమ్ చాలా మంది దాన్ని పెట్టారు అమౌంట్ ఎక్కువ పెట్టుకోడం లేదని తనే పెడతారు దాన్ని మిర్చి పంట అవునా
ఈ మిరపండ్ల పచ్చడ మీకు ఎట్లా చేస్తరో తెలుస
మిరపళ్ళ పచ్చడనా ఫస్ట్టా అత్తమ్మ తెలి శ్రా ఆతమ్మ పెడుతుంటే చూస త నేను
అవునా నేను కూడ పెడతా గానీ అవి బాగ కారం ఉన్నాయి మేరపకాయలు
ఆహ
యితే దాంట్లో గింజలు గిట్ల తీస్తే బాగుంటది గాని అంత చింతపండు బాగోదు కావచ్చు అట్లానే
అవునా ఉన్నట్టుంది చింత ఉండు వేస్తారు దాంట్లో చింతపండు కూడా ఇస్తారు
ఎంత రూమ్ ఎత్తరు అది నేను ఎట్ల చేస్తానండి ఇప్పుడు మిరపకాయ మొచెం కడిగి నీటిగా చేస్తా కదా చేసి తూర్ష్నాక ఆ మంచి ఆ ఆరబెట్టి మంచిగా మిక్సీ పట్టాలి వాటిని మిక్సీ పట్టి ఒక దాంట్లో తీసుకొ తీన్నాక మళ్ళ చింతపండు కూడా మొత్తం ఇట్లా లోక్కల బద్దలు చేసి రెండు కలిపి ఉంచుతారు కదా
ఆ.
కలిపి ఉంచినాక కొన్ని రోజులైనాక మళ్లీ దాంట్లో అయినా దాంట్లో కలిపేటప్పుడు. కూడా ఏమో ఏస్తారంట కదా మెంతులు గిట్ల.
అవును అవును
ఆ అవన్నీ వేసి ఆ అవన్నీసి దంచిపెట్టి కొన్ని రోజులకు పోపు పెడతారు అని తెలుసు నాకట్ల నేను కూడా అట్లనే చేసేదాన్ని ఇంట్లో మందం.
ఆహ
అదే చేద్దాం ఒక అరకిలన్నీ ఉన్నాయి అని చూస్తాను బాగా కారం ఉన్నాయి.
కారం ఉంటే చింతపండు ఎక్కువ వేసుకోవాలె
చింతపండు చింతపండు కూడా ఉన్నదిలే గాని
ఆ చింతపండు మరె దాన్ని నానబెడతారు కదా ఎట్లా మరి
ఆ ఆ.
ఎట్ల నాన్న పెడతారు మరి దాన్ని నాన్న లే కదా అట్లనే ఎత్తే ఏం బాగుండదు కదా.
నాన్న పెడతారు అందుకే తెలిసినోళ్ళని అడుగుతే బెటర్ ఇగ వాళ్లయితేనే చెప్తారు గా.
మ్మ్ నాక్ తెలిసినంతవరకు అయితే మా అత్తమ్మే. ఎట్లా చేస్తది అంటే ఉమ్ ఇవి టమాటా గుజ్జు ఉంటది కదా.
ఆ అది టమాటా పచ్చడ.
ఆ టమాట పచ్చడిలా కూడా ఇది వాటర్ ఉంటే వాటర్ లో నానబెట్టుకోవచ్చు.
ఆహ ఆహ
ఆ అట్లా పెడితే కూడా బాగుంటది అట్లే చేస్తారు.
అహ మా అమ్మమ్మ కూడా పెట్టి పంపిస్తది ఎప్పుడైనా.
ఆ వాళ్లకి తెలిసి ఉంటది కదా ఒకసారి అడిగి తెలుసుకో నేను అత్తమ్మ పెడుతంటే చూసిన అన్నట్టు నాకుడా తెలవది ఎక్కువ. ఉమ్ అట్లా చూషి అ ఆ పచ్చట్ల వాటర్ ఉంటాయి కదా. టమాటా ది
మ్మ్ మ్మ్
కట్ చేసిన వాటర్ ఉంటే అవి ఇట్ల నానబెట్టింది అన్నట్టు.
తెలుసుకోవాల తెలుసుకొని పెడితే కొంచెం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయితది ఎట్లైనా చాలాసార్లు చేసుకోవచ్చు కదా అరకిలంతా ఉంది మిరపకాయ.
ఆ
చేద్దామనే ప్లానింగ్ ఉన్నది.
చేస్తే బానే ఉంటది వన్ ఇయర్ దాక ఉంటది కదా. దేంట్లో అయినా కూడా యూజ్యే టది కదా
మ్మ్ అయితది.
పెట్టండి పచ్చడ బానే ఉంటది
మ్మ్ చెప్పనే దాంట్లోకి ఏమేమి గవనో మరి కారం బాగున్నాయి అని తెలిసింది అది బాగా కారం ఉంటే చాలా చింతపండు పడ్ వస్తది మళ్ళా ఎట్లా అనీ చూస్తాన కొంచెం తీయటి అయితే బాగుండు అ తీయటి గావ్ అనిపిస్తాది అసలు పేద తజ్ గానీ
అవునా ఏంటి అవి మిర్చా ఇటు
చ్చిన ఇవి ధన్యాల్గాది తినే వార్ గాల అంటారు గాని బాగ్ కారం ఉన్నాయి అవి అయితే లోపల గింజాలు చాలా ఉం దని
అదే చింతపండు కూడా ఈ చింతపండు కూడా తియ్యటిది అయితే బాగుంటది దాంట్ల
అవునా తీయడదా ఏంటిదొ కాని పిల్లల్ని తీసుకొచ్చిరూ ఇగా ఇద్దరు ముగ్గురు పెట్టింరు అనమాట వాళ్ళు పెట్టిందే ఉన్నది ఉమ్ అది తెలిసిన పెట్టిస్తే బెటర్ కదా పోయిన సరే నేను కిలా మిరపకాయలది పెడితే అది దాంట్లో సా ఉప్పు తక్కువ వేయలే తక్కువ వేసిన తక్కువ వేసినందుకు అది వేస్ట్ అయింది మొత్తం బూజ్ అచ్చింది
అవునా మరి ఈ సారి సెట్టయేటట్టు పెట్ టు మరి
ఆ పెడతాలే అదే అందుకనే ఎవళ్ళైన అడిగి పెడతా ఆ తెలిస్నోళ్లని అడిగి పెడతా ఆ
పెట్టేశేయి బాగనే ఉంటది
ఆ
ఏం చేస్తాండు మీ చిన్నోడు మరి
మా చిన్నోడు ఇప్పుడే పడుకున్నడు
అవునా పచ్చడి అయితే టెస్టీగా పెట్టు మరి మాకు పంపిద్దు
పెద్దవాలని అడిగి పెట్టుత పెడితే బాగుంటది అనేసి చూస్తానా
ఈ పనికి పోయినోళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చినంక అడిగి తెలుసుకొని బెట్టరాదు
ఆ పెడత వాళ్ళని అడిగి ఇంకా కొన్ని పండేటి ఉన్ డు ఉన్నాయి మరి రెండు మూడు రోజులు ఆగాల అని చూస్తాన్న అలా పండేటి దూర దూరం ఉన్నయి ఆగు త అవి కూడా పండుతే ఇంక ఎక్కువ అయితది కదా అని చూస్తాన్న చూడాలి ఆ వేస్తా చూస్తాను ఈ రోజు కూడా తెస్తది కావచ్చు మా అత్తమ్మ ఇంకా తెస్తే తీసుకోవాలి అన్ని ఆమెకు కూడా కావాలంటాంది పెట్టు పెట్టంటంది నాకు పెట్టరాదు అంటే కూడా హమ్